ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నీకు
వినిపిస్తుంది ఈ సారేందే కాల్స్ కట్ అయినా ఏమైతయి అని అంటే ఏమ్ అంటుండు
ఆ సూద్దాం తి
మస్ జల్నే మా చెల్లి ఒకటే ఫోన్ మెసేజ్ పెడతాంది చేత్తా చేత్తా అని అయితే ఏమైందంటే కాల్ చేస్ చింది కాల్ చేత్తే కాల్ మధ్యలో కట్ అయింది ఏమ్ అర్థం అయింది భయం అయితాంది ఫోన్ లు మాట్లాడాలంటే ఉండిండి ఒక్క సారే
పు మంచం మ్ ఈ వెన్నెల ఫోన్ చేసింది అది చాలా ఎసింది నీకు మా ఆయనకి ఇద్దరికి చెప్తా ఐదు వేలు గందా ఆ
చెప్పే గయ హంగారు కా నకాా నొకాా బద్ద ఇద్ద అలా కిసానాలా వెట గ నై సింగప్పడ త్రామం కొప్పుడుతు ఇగో మాట్లడదమని ఫోన్ చేసిందే నేను ఆఫీసు లో ఉన్నప్పుడు ఎత్తలేదు రూమ్ కి వచ్చిన రూమ్ కి వచ్చి చేసిన చేస్తే ఏమైందే అన్న కార చుందరతాారా అయితే రూమ్ కి వచ్చినక ఫోన్ జేస్ అ ఏందే మరి ఏమైందె అని అంటే వాళ్ళ కొడుకు చెయ్యి మీద వేడివేడి చాయ్ పడ్డది
గదే చెప్ తా చాయ్ కు చాయ్ కోసమని ఐదు వేలు గాదె
అయితే ఇగ యో చేతుల్ మీద పొక్కులు పొడుచుకొచ్చినీ యట అయ్యో ఏముంది ఈమె అంటది నా కాడ ఏముందే నేను అన్న
హ అయితే అ తన్ని అడిగితే మా మా ఎవల్ ఇ మాకెవ్ల్ ఇత్తారె బిల్లు తప్పించి మాకెవ్వల్ ఇయరు అని నేన్ చెప్పినా
నువ్వు నా పేరు ఎందుకు ఇక్కడ అది నా ఎంబడి పడతాంది
ఆ అట్లా అనేసిన అదే లెవ్వే అంటే కనీసం రెండు వేల్ ళ్ళన్న ఎవల్ నన్న అడిగి పట్రా అని సంపుకు తింటాది వామ్మో నువ్వు ఇట్ల కూడా చెప్పిన ఆ రేపు లేకుండా ఎల్లుండి మల్ల వెల్లి హాస్పిటల్ బోవన్నె మాకేం ఛలంతా చెప్పు
మ్
అయితే పోయిన నేలా ఐదు వేలు మరి మీ మమ్మీని అడగక పోయినవే నేన్ అన్న
మ్మ్
పోయిన నేల ఐదు వేలు పోయిన నెలల ఐదు వేలు వాళ్ళ మమ్మీనె అడిగె ఇచ్చిద్దట ఎవల్ నా పేరో నీ పేరో చెప్పి వా వళ్ళగానే ఇచ్చిందట వాళ్ళ ఆయనకు
ఏం చిటే అసలు
ఏమ్మా ఐదు వేలు ఐదు వేలు ఏసుకొనిఅ ఒక్కసారి చిట్టి దీత్తరు గావచ్చు
వాళ్ళ ముందే ఎత్తుకుంటురె అమ్మ వాళ్ళు ఎత్తుకున్నాంక అట్డుగా చేతనైతే ముందే ఏసుకుంటున్నడ్ పైసలు
అయితే చిట్టి పైసలు కట్టినాం మరి బాబుకు ఆస్ స్పెటలుకు గావాలె అని రావచ్చు రేపైతే వాళ్ళ ఆయనే డ్యూటీకి పోదురొఅటెట్టో కార్ వట్టుకొని రెన్నెళ్ల దాకా రాడు ఇగ మా ఆయన వోయ్యే లోపు చూపెట్ట్
మీ అత్తమ్మ ఏందే నల్లడలలడలడవరతోనే ఉంటది ఇరవై నాలుగు గంటలు
ఆ అట్టనే
మ్ నిన్నా గట్లనే ఇంకా నయం ఈయల్లా సౌండ్ ఇనవాడ్తాలేవ్
చీజ్ చీజ్
ఉహు యా
ఏమైందే
ఎం గాలేదే
ఎవల్లు నా తోటే
చూడ్ ఫోన్ మాట్లాడతను అన్ని మాట్లాడతను
ఆహా జరమచ్ చ్చింది ఇవర్దాక్ వన్కొని ఇప్పుడే లేసింది ఇంతక్ ముందు నువ్వు వాయిస్ కాల్ చేసినవ్ జుడు అప్పుడే లేత్తాండు ఊమ్
లేటుగా ఇప్పు ఇన కాల్ రావంటాకాదే నాది టెన్ కాల్ ఏమో దాకా జీరో బడ్డాయి ఏం జెయాలె
దేంట్లా ఎవరి దాంట్లా
ఎవర్ది ఉహు ట్వంటీ కల్స్ కి టెన్ కల్స్ జీరో బడ్డాయ్ మా మామయ్య
ఎందుకట్లా
ఏమో నది
ఆ నాయి గుడా లెక్క వెట్టుకోవాలె ఏమైతదో
ఎ
ఇప్పుడు ఫోరొచ్చినయాలే మరి
రాలేదు సార్లేదు
ఎవళ్ళకు రాల
ఇనవడ్తలే మీ అత్తమ్మ మాటలు ఇనబడతాన్నాయ్
నావి ఎనిమిది గాలే దే ఇంకా
అప్పుడొచ్చిందన్నావ్ గాదే
ఏమే వతలేవు అత్తెరిగ
ఆహా ఇంకా వచ్చేటివి ఉన్నాయి అట్నా ఇంకా కాల్స్
మ్మ్
వర్క్ ఆది అది కాల్స్ ప్రాజెక్ట్ అయ్యిపోయినంక ఒక ఐదారు గంటలి ఫోన్ ముట్కొని ఆమో
ఇంకా ట్వంటీ కాల్స్ నేనే ఏం చేసినట్
న నిన్నే
చీ సౌండ్ బాగోత్తంది వాళ్ళది
ఇది పో వెళ్ళి పో చూడు మాట్లాడనికి సౌండ్ వత్తంది
పోరున్నది ఆహా గ్యాస్కిన్న టమాట కూర నేను తిన్న మొత్తం సౌండ్ సౌండ్ ఇట్ల సౌండ్స్ ఉంటే తీసుకుంటారనే వాళ్ళు
ఇక్కడంతా వేరే సౌండ్లు ఉందని
ఆ మా ఇద్దరు పిల్లలు వండుకున్నారు ఇగ మా అత్తమ్మలు
ఈ బాబు ఎన్నిటికీ వండుకుంటడే
అన్ని చేసిన
అయ్యేవి ఏమి ఏమి గిన్నెలు ఎత్తెతండవే తల్లి
లైట్ కిస్ ఆన్ చేసి వినాల్సింది
ఏం కాద్ తీ తిన్ననే తిన్న పండుకున్న
మ్మ్
మరి టైం ఎంత అయితది ఎక్స్ తెచ్చుకుంటావ రొండు
అది అప్పుడే అయిపోదు
ఆ
ఆ ఉ
హలో
మ్మ్
నువ్వేం కూర చెత్తన్నవే ఆమెను చిన్నగా మాట్లాడమని అంటే ఏంది
ఆమె అట్టనే మాట్లాడుతు బడ వె ప
ఆహ
ఆగు దె
మీ అత్తది
నీ అబ్బా అవును దేవుడు దయగల రేపు ఇయ్యవే. రేపు అమావాస్య. జీత్ జీత్ సాత్ కి ఆగినవో ఆంగ్గో అంగో కేం బార్ ఆగ్దో సోడా
హలో హలో హలో
ముడ చారో కూర అయిందో చూడే అమ్మో హలో ఏ త బాడా ఏ మన్ మన్ శార్దో